హలో హాయ్ అండి ఏం చేస్తున్నారు
ఏమి లేదే వట్టిగానే కూర్చునున్నా మీరేం చేస్తుండ్రు
సరైనం కూర్చున్నాం
అహా తిన్నా మీరు తిన్నడా
తిన్నాం
ఆ ఏం కర్రీ
ఏం కర్రీ అంటే టిఫిన్ చేసిన బయట పూడి హ్మ్ హ్మ్ మీరు తిన్నారా
అవును మేమ్ తిన్నాము
హ్మ్ ఏం తిన్నారు
ఈరోజు అది ఏమంటారు దానికి ఆలుగడ్డ కర్రీ టమాటా చట్నీ
అవునా
ఆ
ఇంకా అన్ని పని అయిపోయినాయా పొద్దున
ఆ అన్ని పనులు అయిపోయినాయి ఇట్లా ఇక కూర్చున్నాం అన్ని పనులు అయిపోయినాయి ఇగ రాలేదు ఆ ఏమో పండుగప్పటి నుంచి సరిగ్గా అస్తలేదు వాటి ఇబ్బంది అవుతుంది అ
మా దగ్గరయితే మంచిగానే వస్తుంది
అవునా ఏమో మరి కసలేదు ఎందుకు ఏమైందో మరి పైపులు పలిగినాయి అంట అయితే
అవునా
హ్మ్ ఇంకా ఏం చేస్ తెల్వ
ఏం చేస్తలేము కూర్చున్నాము
అయిపోయిందా పని మీది
ఆ అన్నీ అయిపోయింది ఇక
ఆ
హ్మ్
మరి లంచ్ టైం ఈ వంట తీరు కావచ్చు వీడి
ఆహ ఆల్రెడీ వంటేసినాం అయిపోయింది ఇక
స్పెషల్ ఏంటి మారి
చికెన్ వేసినాం ఇవాళ హ్మ్ మ్మ్
అయిపోయింది పండుగ పండుగ ఎట్లా జరుపుకున్నారు ఏంటివి
పండుగ అయితే మంచిగా జరుపుంది కొన్నాం మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆ రోజు
అవునా డ్రెస్ కొనుకున్నారా కొత్త డ్రెస్
కాటన్ డ్రెస్సెలు తెలుసుకున్నాం ఎంట ఎక్కువ ఉండే నాకైతే పాకిస్తానీ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం
ఓహ అవును బాగు
ఉమ్ అధి ఎండాకాలంలో మంచిగా ఉంటాయి కంఫర్టబుల్గా ఉంటాయి కాటన్ డ్రెస్సెస్ ఓ
ఇంకా అయిపోయింద పని నాకు కూడా సేమ్ పాకిస్తానీ డ్రెస్సెస్ టక్స్ టపుస్ బాగా ఇష్టం
అవునా
పంజాబీ డ్రెస్సు నేను వేసుకున్న ఎక్కువ శాతం
అవునా అ
ఇంకా పని అయిపోయిందా మరి
ఆ పనిపోయింది అన్ని పనియిపోంది కూర్చున్నమిగ
ఆహా
హమ్ ఇంకా మీరు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే వంటిల్లో అయిపోయింది మరి లంచ్
లంచ్ గా లంచ్ ఇప్పుడు చెయ్యము నేనైతే సాయంత్రం నాలుగైతుంది చేసేదానికి
సేమ్ మేము కూడా అట్లనే తింటాం
ఆ కానీ మా ఇక్కడ మా పెద్దమ్ అన్నిటికీ వచ్చినప్పటి నుంచి కొంచెం లేట్ నేను లేట్ తిన్నదాని! తొందరగా తింటాం బయట ఇక మూడు రెండు గీట్లా తింటున్నా
ఉమ్ ఇంకా చెప్పండి!
బరి అక్కడ వర్షం వచ్చిందా!
ఆ నిన్న అయితే ఫుల్ అంటే ఫుల్ అంటే అంత నార్మల్గానే పడింది ఇక్కడ వర్షం ఫుల్ ఏమనిపిదు ఆ ఫుల్ ఎండా ఉంది ఏం చల్లగాలేదు ఏం వర్షం పడిందో ఏమో మరి
ఆ అసలు రాత్రి వడ. ముందు వర్షం మ మధ్యాహ్నం ఎట్లా వాడాలి చల్లగా ఉంటది కదా! ఒక మూడు నాలుగు గంటలు పడితే కూడా బాగా వర్షం
హమ్ అంతగాన మ ళ్ ఒక పది నిమిషాలు అరగంట పడే ఎందుకంతే
అవునా
హమ్. హమ్ అవును! చాలా ఇష్టం మష ఏమంటే
వర్షాకాలం అంటే ఇష్టమా!
అవును
ఎందు కట్లా మరి వర్షాకాలం
హమ్ ఎందుకంటే వెదార్ మంచిగా ఉంటది ఇంకా సళ్ళ సల్లగా ఉంటది మంచి అనిపిస్తది ఎప్పుడు హమ్ నీకు ఏ కాలం అంటే ఇష్టము
నాకు! నాకు చలి. కాలం అంటేనే ఇష్టం ఆ ఎందుకంటే వర్షాకాలంలో బయటికి వెళ్ళాలంటే ఊహే పచ్చి పచ్చిగా ఉంటది ఆ మొత్తం జిట్ జిడ్డుగా కనిపిస్తది నాకు నచ్చదు ఎంతకాలం అంటే ఎండలో వెళ్ళరాదు చలికాలం అంటే వెదర్ బాగుంటది బయటికి వెళ్ళచ్చు ఏమన్నా పనులు ఉంటే చేస్త చ్చు మంచిగా
అవును
హ అ చెం చలికాలం
ఉ ఇంకా ఫంక్షన్స్ అప్పుడు కూడా చల్లికాలమే బెస్ట్ ఉంటది కదా
ంటది
హ
ఇప్పుడు ఎండాకాలంలో అయితే మస్తు ఉడకవ పోస్తది వెళ్ళరాదు బయటికి ఫంక్షన్ క్షన్స్ ఏమొ మిస్ అవుతాయి వర్షాకాలంలో ఎక్కడి నుంచి గాలి వస్తుంది ఏమైతుందో తెలియదు అందు అలనే ఇగ మీ బ్యాక్గ్రౌండ్ బాగా
అవును ఇంకా చెప్పండి
ఏం చేస్తారు మరి
ఏం చేస్తా స్థాలేము కూర్చున్నాము
ఆ
హ
మరి బొవబ్బ ఎప్పుడు తింటారు మధ్యాహ్నంది నాలుగవుతుందా
ఆ నాలుగు అయితే నాలుగు నాలుగు నాలువ అయితే
హబ్బా అంత లేలీటా
ఆ లేట్ అయిది ఇంతా
ఆ
ఆ
ఏ పని మరి ఏమో చేసినట్టుంది కదా
అహ్ ఏంటిది
అవునా ఏ మీరు పాకిస్తానీ మూవీస్ పాకిస్తానీ డ్రామాస్ టీవీలో మూవీస్ చూస్తారా అవునా మీకు నచ్చుతదా అంటే ఏమి ఇష్టం ఫోన్ లో చూడడం టీవీలో ఏం జూస్తారు
ఇంకా ఏమో అది చూస్తాం కార్టూన్స్ సాంగ్స్ హ్మ్మ్
కాటన్ ల మీ కాటన్ నచ్ సరే
కార్టూన్స్ లో డోరోమాన్
ఓ హ అవున నమ అంటే అట అత ఈడరి వా
ఆ అదయితే మంచి ఉంటాది కార్టూన్ అయితే ఇంకా సింజాన్ కూడా మంచి ఏంటది
కొంచెం నచ్చదు మోటు పతులు కొంచెం నచ్చుతది డోరామాన్ ఇంకా అదిది నింజా తోడి కొంచం మస్తు దాంట్లో
అదైతే మస్తుంటారు అది కూడా
ఆ నేనదే చూస్త మొబైల్ లో పాకిస్తాన్ ఇలా అమలు చేస్తా
అవునా
మ్మ్ ఇమోషనల్లీ అసల్లేవు ఇమోషనల్లీ వస్తే చూడాలి.
హ్మూ పాకిస్తానీ డ్రామాస్ ఏం చూస్తరు?
నేను ఇప్పటి వరకైతే రహమ్మత్ జూసిన.
అవునా
ఇంకా అదీ గులాంబాద్, శసుంధరి ఇది చూస్తున్నా.
ఇప్పుడు టెన్ లో ఒక డ్రామా వస్తుంది మంచిగ వుంది అది. హమ్రాహి
హమ్ రాహీ ఆ
ఆ ట్వంటీ ఎపి సోడ్ కంప్లీట్ అయ్యింది మస్తుంది. టెన్ ఎపిసోడ్ తర్వాత ఇంట్రెస్టింగ్ ఉంది.
అవునా నేను చూడాలి మరి అ టైతే హమ్ రాహి ఆ
ఆ హమ్ రాహి సుపర్ ఉంది అదైతే
అవునా
హ్మూ మ్మ్ ఫస్ట్ అయితే సొది సొదిగా ఉంటది. ఇమ్ అంటే ఫస్ట్ ఏం అర్థం కావ్ ఏంటిది స్టోరీ అని తర్వాత అర్థమైతది
అవునా ఇది హమ్ తుమ్ మూ హమ్ తుమ్ కూడ బాగుంది.
అవునా అది జూడ్లా జూస్తా.
ఆ చెప్పండి ఇంకా మరి అయ్ చెప్పాలి మీరేం చేస్ తుండ్రు మరీ
ఇప్పుడు మామిడికాయ కట్ చేస్తున్నాము తింటున్న మీరు తింటున్నా
అవును ఆ మా పెద్దమ్మ నిన్న ఇవి వండింది అవి. యా అది రొట్టె మామిడి క రసం ఉంది ఇప్పుడు కూడా అదే
అవునా
మ్ మీకిష్టమేనా మామిడికాయ?
ఫుల్ ఇష్టష్టం
అవునా ఇప్పుడు సీతాఫలం వస్తుది కావచ్చు కదా
అవును
ఆ శీతాఫలం కూడా బాగుంటది
అవును మంచి ఉంటుంది అది కూడా
ఆ తీయగుండాలి పబై బుచ్చి
అవునావునా మా జ ఇ
ఏం చేస్తారు అందరూ మీ మమ్మీ చెల్ళ వలు ఆహా అవున ఆది బాగ్ హీట్ కదా
అవును ఫ్రిడ్జ్ లో పెట్టటి తింటున్నాం ఇక కుల్ కుల్గా ఉ
బాగుంటాధి తినండి తినండి
ఉ
ఇంకా మీకు ఏమి స్ ం ఫుడ్లో
బిర్యానీ
ఓహో ఏ బిరియాని దమ్ బిర్యానీ అ లేకపోతే
ఏ బిర్యానీ అయినా ఇష్టం
అవునా చికెన్ మ చి
హా చికెన్ బిర్యానీ చికన్ చికన్
చికెన్ బిర్యాని అవును లెగ్ పీస్లు ఉండాలి దాన్ పెద్ద పెద్ద బోట్స్ ఉండాలి వావ్ ఇది బుక్ చెయ్ యమ్మి యమ్మి
వస్తుంటుంది
ఆ మస్తు ఉంటది ఏరీ తినాలీ వండు కొని తిన్నా
ఉ
తిన్న కొొద్ద్దీ రుచి రావాలి ఆ
నీకేమి ఇష్టం అంటున్నా
ఇష్ట
చికెన్ బిర్యానీఎ నా ఇంకా
ఇంకా చెప్పండి ఇక్కడ తెలియాలి కదా అండి
అవునా
హుమ్మ్ ఇగా హాలిడేస్ లో నాయితే ఎనీ టైమ్ హాలీడేసే గానీ, మా తమ్ముడికే హాలిడేస్ లెవెన్ డేస్ ఉన్నాయి. వెళ్దాం వెళ్దాం అంటుండుగాని ఈ ఎండల్లతో భయమైతాంది. అవునన్. ఆ ఎండలకు భయమైతాంది.
హుమ్మ్.
ఇగోండి ఈ మంత్, ర ఇది మొహరం కదా మన న్యూ ఇయర్.
అవును అవును
ఇంకా సెవెంటీన్ డేస్ ఉన్నాయి.
ఇంకా సెవెంటీన్ డేస్ అయితే, మొహరం అత్తది.
ఆమా మీకు మొహరం చేస్తారా మీరు షర్బతు.
ఆ చేస్తాం షర్బత్ ఎస్కుంటాం.
బ మీకు ఇష్టమేనా షర్బతు.
ఫుల్ ఇష్టం పాలతోనీ చేస్తారు ఇది. ద ఇదైతే చాలా ఇష్టం.
హుమ్మ్ షర్.
ఏమేం ఏస్తారు అంటే. ఆ బెల్లంతోని చేస్తాడు, ఇంకా పాలుతోని చే.